హ బాగున్నారా అండి
అండి మీరు ఎలా ఉన్నారు
బాగున్నామండి ఏం చేస్తున్నారుని
కదా అడి ఫోన్
అవునండి మీరండి ఆ ఇంతకు ముందే తిన్నామండి మీరు
ఏం తిన్నారడి
సాంబార్ అ సాంబార్ అన్నామ అండి మీరండి
నేనా ఏదో కర్రీ చేసింటే తిన్నా అండి పేరు తెలియదండి
పేరు తెలియకుండా తినేసినారా అండి
అంతే కదా అండి ఏం చేస్తాం పేరు తెలియనప్పుడు వాళ్ళు ఏం చెప్తే అదే కద అండి లా తిినగలా అంతే మ మనకు కావాల్సింది చేసి పెట్టు కదండి
ఆ పీజిలో ఉన్నారా అండి మీరు
ఆ అదే అండి చెప్ప చెప్పినట్టు ఉంది
అదే అండి పేరు తెలిదు వాళ్ళు చేసి పెట్టింది తినలే కదా అంటుంటే పీజీ లో ఉన్నారేమో అనుకున్నాను నిజంగానే మీ పట్లోనే ఉన్నారు
అవునవును
మీ మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటండి
ఫేవరేట్ హ అండి హా ఉన్నాయండి దాంట్లో వచ్చే ఇ వెజ్ లో గుత్తి వంకాయ తింపి
గుత్తంకాయా అండి బాగుంటుంది కదండి గుర్ గుత్తవంకయ్ మీరే అట్లా చేస్తారంండి గుత్తంకాయ
మా అమ్మ చేస్తదండి నేనేమంత చేయలే చేయను గాని మా అమ్మ చేస్తుందండి గుత్తొంకాయ్ నాకు చాలా ఇష్టం
అవునా అండి ప్రాసెస్ అయితే
ఆ ఐడియా ఉందండి ఏదో కొంచెం కొంచెం అట్లాట్లా ఎందుకంటే మేము పార్టిసిపేట్ చేస్తాం అనమాట దాన్ని వంకాయలని కట్ చేసి ఫోర్ పిక్సెస్ చేస్తారు కదా అట్లా కట్ చేసి
అవునండి
మసాలా దాంట్లో పెట్టే దాంట్లో కాని పాటిసిపెట్ దాంట్లో చేస్త ఉంటుండి అందుకు కొంచెం ఏదో ఐడియా ఉందనమాట ఆ అవునండి అంటే ఇప్పుడు మా అమ్మ ఏం చేస్తుందంటే మసాలా వేసిన తర్వాత మసాలాని ఆయిల్ వేసి బాగా పట్ వాసన పోయేంత వరకు ఉడకబెడుతుందండి బాగా ఫ్రై చేస్తుంది దాంట్లోనే
ఆ
ఆ దాంట్లో పెట్ దాంట్లో అంతా పచ్చివాసన పోయి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత చల్లకు చేసి ఆ తర్వాత వంకాయ కట్ చేసిస్తామండి పొరని అంటే మేము ఒకొరు ఒక్కొక్క పని చేసుకుంటాం అనమాట అది కట్ చేసి దాంట్లో ఒక మసాలా పెట్టి దాని తర్వాత దాచ్చ కర్రీ చేస్తందిండి
ఉహూ
మీరు అలానే చేస్తారా అండి
ఆ మేము కూడా మాది ప్రాసెస్ అలానే ఉంటుందండి మేము ఆ వంకాయలు కట్ చేసి దాంట్లోకి మసాలా పెట్టి నూనెలో వేయించి
ఉం
కొన్ నూన్ల వేయించిన తర్వాత దానికి తిరువాత పె ట్టి కొన్ని నీళ్లు యాడ్ చేస్తామండి
అంటే వంకాయ లోకి మసాలా పెట్టిన తర్వాత నూనెలో వేస్తారా అండి
అవునండి
ఓకే
అ మరి కొంచెం డిఫరెంట్ ఉంటందండి ప్రాసెస్
అవునా అండి మేము అట్లా కదా అండి ముందునే దాన్ని చేసేసి దాని తర్వాత ఆ కర్రీ చేస్తామండి ఫస్ట్ మసాలాని ఆయిల్లో వేయి స్తము వంకాయలు వెంచుకున్నాక
ఇంకేంటండి ఇంకా ఇంకా మీ ఫేవరెట్ ఏంటండి
నా ఫేవరెట్ గోంగూర గోంగూర కర్రీ అండి గోంగర పప్పు చేస్తారు కదా అండి గోంగూరతో పప్పు తక్కువ కాదండి ఇంకొకటి కూడా చేస్తుంది మా అమ్మ ఆ నూన్ గోగాకు అని గోంగూర తోనే అన్ని ఆయిల్ లోకి గోంగూర కూ పచ్చిమిర్చి తలవైలు కొన్ని టమో వేసి ఆయిల్నే మొత్తం అంత వాటర్ ఏం లేయకుండా అదంతా ఆయి ఆయిల్లోనే బాగా ఉడకబెట్టేసి
ఉమ్
అది రామి తిరువాత వేయకపోయినా బాగుంటుంది వేసినా కూడా బాగుంటుందండి సూపర్ ఉంటుంది తెలుసు అసలు అది
అవునాండి లేదండి మా ఇంట్లో ఎప్పుడు చెయ్యలేదు వాట్లా గో బ్యాకు తూ
బాగుంటుందండి అంటే బాగా గోంగూర తీసుకొని బాగా ఫ్రెష్గా ఉంటుంది కదా అది తీసుకొని బాగా కడిగేసి పక్కన పెట్టి దంతర్తో కొన్ని పచ్చిమిర క్కలు అవి పెద్దగా వేసినాం అనుకోని మనం రామ్ కొనేకి ఉడకడానికి కష్టం తుంది అది టూ పీసెస్ చేసి ఇదంతా ఆయిల్లోకి వేసి ఆ కొంచం తెలవాయలు దాంట్లోకి ఎక్కు తెలవయలు ఎక్కువ వేస్తారండి కొన్ని తెల్లవాయలు కూర వేసి ఉడకబెట్టేసి తరువాత రామ్తారు కదా మామూలుగా పప్పు రామ్తారు కదా అలా రామ్ కొని కివా తీసేదండి అంటే ఉత్తరాయిస్ లోకి బాగుంటుంది వ్ అది మీరు ఎన్ని రోజులు పెట్టుకున్నా బాగుంటుంది చ్చల్లాగే ఉంటుంది కానీ బాగుంటుంది ఆయన ఆ ఇంకొకటి అది చికెన్ చేస్తారు కదా చికెన్ కర్రీ
అవునండి
చికెన్ కర్రీలోకి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది తెలుసా అసలు నా ఫేవరెట్ చికెన్ కరీలోొకి
ఓకే అండి ఈసారి ఎప్పుడైనా ట్రై చేస్తామండి మేము
ఆ పలావు్ పలావ్ చేస్తారు కదా నార్ ముల్గా పలావ్ లోకి పలావ్ చికెన్ దాంట్లోకి ఇది గొంగురు నార్మల్ గా అందరు రైత యూజ్ చేస్తారు పల్లావ్ చికెన్ రైత ని నాకు అట్లా కాదు పలావు చికెన్ అది గోబూర చాలనా బాగుంటుంది ఇప్పుడు చెప్తా అండే నాకు తినాలన్న
అవునండి ఖచ్చితంగా మేము ట్రై చేస్తామ అండి నాకు ఫేవరెట్ వచ్చేసి మా అమ్మ చేసే దాంట్లో బియా తరకాయ కూర అంటే చాలా ఇష్టంమంది
అవునా అండి
భళ్లే చేస్తదండి మా అమ్మాయి అయితే కన
ఉ
ఆ ఫస్ట్ బీరకాయలన్నీ చిన్న చిన్నగా తరిగేసి ఆ మసాలాకు వచ్చేసి పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొంచెం ధనియాల వ దాంట్లో కొ పసు యాడ్ చేసి ఉప్పేసి మిక్సీ పట్టేస్తామండి
మేము కూడా అలానే అండి చేసేది సేమ్ నార్మల్గా అందరూ ఆ మసాలా కర్రీ అంటే ఇది కారం పొడి కొబ్బర అవన్నీ వేసి మసాలా కర్రీ చేస్త కదా మీ అట్లాారండి ఆ ఈ దీన్ని బీరకాయ కర్రీనును ఇంకొకటి చోడక అయితా సార్
అవునండి తెల్స అండి నాకి ఆ చో చ డే కాయలు అంటారండి
ఉ సేమ్ దాన్ని కూడా అట్లనే చేస్తామండి మేము బాగుంటుంది అది కూడా మీరు చేస్తారు మీరట్లా చేస్తారు చోడే కేకర న మసాలా నేనా
మసాలానే అండి చేసేది అది అది కొంచెం డిఫరెంట్ చేస్తుంది మా అమ్మ ఈ బీరకాయ కూర అయితే న ఫస్ట్ చిన్న చిన్నగా తరిగేసుకొని బిరకయలో ఎరగడ్డ తరిగేసుకొని ఫస్ట్ తిరువాత వేస్తదండి తిరువాతలేక్ కి బీరకాయలు కాస్సేపు మగ్గించి దాంట్లోకి మసాలా యాడ్ చేస్తారంండి కొంచెం వాటర్ కలుపుతది
ఉమ్
చాలా అంటే చాలా బాగుంటదండి
చ నాకు కూడా నచ్చుతదండి అట్లనే మా ఇంట్లో కూడా చేసేది మా అమ్మ
ఆ
ఇంకొకటి చౌడకా చేస్తే గనక దాన్ని రోట్లో చేస్తారు రోట్లో మామూలుగా మసాలాని రోట్లలో దంచుతారు కదా అట్ల పచ్చిమిర్చి పిచ్చి దాంట్లో రోట్లోనే దాంతో పాటు దాంట్లోకి చౌడకా వేసి దంచి ఆ దాంతో కర్రీ చేస్తే గనుక సూపర్ ఉంటుందండి అసలు
ఆ అవునా అండి
ముద్దలోకి తిన్నా చౌడకా కర్రీ రైస్ లోకి తిన్నా చాలా బాగుంటుంది
ఆ ఈసారి ఎప్పుడైనా మేము కూడా ట్రై చేస్తామండి ఇంకా నా ఫేవరెట్ వచ్చేసి టమటా చెట్ ట్నీ అండి మా అమ్మ చేస్తది
ఓకే
ఆ టమటా చట్నీ ముద్దలేకి సూపర్ ఉంటందండి అదయితే గన
ఆహ బాగు అంటే ముద్దలోకి టమటా చట్నీ అంటే ఎట్ల చేస్తరండి టమటా చట్నీ మీరు
ఆ ట ఫస్ట్ టమటాలన్నీ చిన్నగా తరిగేసి వేయించ చేస్తరండీ
ఓకే
పచ్చిమిర్చి కూడా వేయించుతరండి
ఆ
ఆ అవి రెండు వేయించి తర్వాత ఆ మ ఇది రుబ్బుతాదండి
ఆహా అంటే మిక్సీ ఏమి వేయకుండా రుబ్బుతారా అండి మీరు ఆ అలాంటివి బాగుంటాయండి రోటీ పచ్చడి కానీ రో రోటి పచ్చడిగాని ఇట్లా రుబ్బేటియి గాని ఇలాంటివి టేస్ట్ సూపర్ ఉంటుంది చాలా బాగుంటే చాలా బాగుంటుంది అసలు అది వేడి వేడి అన్నంలోకి ఇలాంటి ముద్దలోకి చాలా బాగుంటు
అవునా అండి
ఉమ్ ఇప్పుడు మీరు చెప్తా ఉంటే బయట చల్లగా ఉంది వర్షం పడి అవన్నీ వింట అంటా ఉంటే వేడి వేడిగా అంటా ఉంటే నాకు తినాలని
ఆ ఇటువంటివన్నీ భలే ఉంటాయండి ముఖ్యంగా ముద్దలేక అయితే చట్నీలు భలే ఉంటాయండి ఇది కానీ అండి మా అమ్మ ఇంకా ఇంకా వేరేటియి చేస్తాది చింత పులుసు అనేసి
చింతపులుసు నేనెప్పుడూ తినలేదండి
అవునాండి టమటాలు వచ్ వచ్చేసి కాల్ కాలుస్తుందండి టమటా వంకాయి పచ్చిమిర్చి ఇవన్నీ కాల్చుకుంటామండి
మీరు చింత పులుసు అన్నారు కదండి వంకాయ కూడా వేస్తారా దాంట్లోకి ఓకే
ఇవన్నీ కాల్చేసుకొని తర్వాత చింతపండుని నానబెట్టి తింటాం కదండి
ఆ అవునవును
ఆ నానబెట్టిండదంతా పిసికేసి బాగా దీన్ని ఈ టమోటా పచ్చిమిర్చి వంకాయ ఇవి కూడా దాంట్లోకి బాగా పిసికేసి కొంచెం ఉప్పు కొంచం బెల్లం
హ
కొంచెం నెయ్యి యాడ్ చేస్తే ఇంకా బాగుంటదండి
ఓకే ట్రై చేయాలండి బాగానే అంటే వింటా అంటే ఏదో డిఫరెంట్ గా అనిపిస్తుంది ఏప్పుడ నా అనిపిస్తాడు డిఫరెంట్ గా ఏమైనా ట్రై చేద్దామా అని ఎప్పుడో నేను విన్నా ప్రాసెస్ కాదు నేను అసలు చింత పులుసు నేను ఎప్పుడు తినలేదు వినలేదు కూడా డిఫరెంట్ గా అనిపిస్తుంది ట్రై చేయాలి
ఈ సారీ కఖచ్చితంగా ట్రై దండి ఇది మాత్రం సూపర్గా ఉంటాది అన్నిట్లో కంట ఇదే నా ఫేవరెట్ అండి
అఓ
తప్పకుండా అండి తప్పకుండా ట్రై చెయండి సరే అయితే అండి
ఉ సరే అండి ఉంటా బాయ్ అండి